అవ్నండి
హలో నమస్తే అండి ఆ బాగున్నా అండి మీరెలా ఉన్నారు
ఆ బాగున్నానండి మీరేం చేస్తున్నారండి
ఇప్పుడే వంట చేసానండి
ఆ
ఇప్పుడే వంట చేసానండి
ఆ ఏం కర్రీ అండారండి
ఆ ఎగ్ ఆనియన్ ఎగ్గండి
ఆనియన్ ఎగ్గా
ఆ
అంటే ఇవాళ ఏం స్పెషల్ లేదా ఎగ్గేనా
అంటే సండే రేపు కదా రేపు చికెన్ తెచ్కుందామనేసి అలా గుడ్లోండుకున్న
ఆహా ఇవాలిది రేపది
మీదైందా అండి వంట
ఆ మాది కూడైయిందండి
ఏం చేసారు మరి ఇయ్యాల
ఇయలా మేంగూడ గుడ్లే అండినమండి తోటకూర మళ్ళీ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడ బాగుంటది గదా
అవ్నండి నాక్కూడ చాలా ఇష్టం గోంగూర పచ్చడి
అలాగా అంటే నాకు కూడా చాలా ఇష్టం గోంగుర పచ్చడి ఎ గొంగుర పచ్చడి నూరుకు ఏంటండి
తిన్నరా అన్నం మరి
ఇంక తినలేదండి అన్నం అవుతోంది అయిపోయిన తర్వాత అయ్యా కొంచెం లేటైందండి ఇగ కొంచెం బర్పుండి వేరేది ఆ వర్క్ చేసే సరికి టైం అయిందండి
అవునా మీరు ఏం చేస్తుంటారండి వర్క్ అంటే
నేనా హౌస్ వైఫ్ నండి
అవునా
ఇగ పిల్లలకి ఏమన్నా హేల్పింగ్ చేస్త
ఆహా
మీరేం చేస్తారండి
నేను స్టూడెంట్ ప్లస్ హౌస్ వైఫ్ అండి
అట్లానా అంటే ఎట్టా ఏం స్టడీ ఏం చేస్తానులాండి
నేను ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ అండి
ఎక్కడ అండి
నేను హైదరాబాద్ లో చదువుతా అన్నమాట ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయని వచ్చిన ఇంటికి మళ్ళీ వెళ్ళి పోతా ఈ వారం కాలేజ్ స్టార్ట్ అయింది
అలాగా
హాస్టల్ లో ఉంటా ఒక టూ త్రీ మంథ్స్ ఉంటా మళ్ళీ వస్తా
ఉమ్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటిదండి సినిమాల సీరియల్లా
అసలు నేను అవి ఏం చూడనండి ఎక్కువగా నాకేంటంటే స్టడీ స్టడీ స్టడీ అదొకటి అంటే మరీ చదువుపిచ్చి కాదు కానీ చదువుకోవడం అంటే బాగా ఇష్టం అన్నమాట బుక్స్ చదువడం అన్న స్టోరీస్ అయినా సాంగ్స్ వినడం అనేసి అలాంటి బాగా ఇంట్రెస్ట్ మూవీస్ అప్పుడప్పుడు చూస్తా ఎప్పుడైనా వీలుంటే చూస్తా ఇంట్రెస్టింగ్ ఉంటేనే
సినిమాలలో ఏ సినిమా
ఆ సినిమాలలో అంటే దయ్యాల సినిమా బాగా ఇష్టం
ఆ సినిమాలలో ఏం సినిమాలంటే ఇష్టం అండి
ఇవే హార్రర్ మూవీస్ అండి దయ్యలుంటాయ్ గద
హలో దయ్యాల సినిమాలు ఇష్టమా
ఆ చాలా ఇష్టం అది ఏదైనా సరే తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని భాషలు చూస్తా
దయ్యాలంటే చాలా ఇష్టం ఏం మూవీస్ చూస్తారండి దయ్యాలలో హలో దయ్యాల సినిమాలలో ఏం చూస్తారండి హలో హలో హలో
కో
ఆ వినబడుతాందా అండి
ఆ వినిపిస్తదన్డి మీకేమిష్టం ఎక్కువగా
నాకు దేవుళ్ళ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి
ఓ మీది దైవభక్తి అన్
ఆ అందులో ఎక్కువ నాగిని సినిమాల్ ఉంటాయ్ జూడండి అవి చాలా ఇష్టం అది సెంటిమెంట్ ఉంటది గదండీ
అవునవును అవును
ఇగ సెంటిమెంట్ సినిమాలన్టె చాలా ఇష్టం
అవునా
ఎక్కువ శాతం అవే జూస్తా
ఆహు
అంతే గదా
ఆ
అని అలాంటివి చాలా జూస్తా చిన్నప్పటి నుండి కూడా అలాగే అండి నా ఎక్కువ అట్లా మ్యూజిక్ నాగిని మ్యూజికన్నా నాగిని సినిమాలైన్నా ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ అన్నటు అలాగే ఎక్కువ శాతం అవే చూస్తున్నా
ఓకే
అట్ల
ఇంకా ఏం జేస్తుంటరండి మీరు అడేస్ సిన్మాలు కాకుండా ఇంకేమనా అంటే కుకింగ్ అని తిమన ఆహా ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమనా ఉంటే అందులో పార్టిస్పేట్టావుతారా
ఆ అయితమండి ఏందంటే నాక్ నాకూ ఎక్కువ శాతం ప్రజాసేవ జెయడం ఇష్టమ్ నాక్ ఇట్లే ఎవరికన్న ఎదన్నా సోషల్ వర్క్ ఆ సోషల్ మ జనాలను ఆగ్ర ఆ జనాలని ఎక్కువ గ్యాదరింగ్ జేసి ప్రోగ్రామ్స్ జెయడం వాళ్ళ గదా టు అవేర్నెస్ కల్ప్ పించడం ఈ సంక్షేమ పథకాల మీద వాటికి వాళ్ళకు అంటే ఇప్పుడు వాటికి సంబంధించినా ఎల్జిబుల్ ఉంటది గదా సంక్షేమ పథకాల
అవునవును
వాళ్ళు ఎలా అప్లై చెస్కోవాలి వాటిని ఎలా మనం గౌర్నమెంటిచ్చిన పథకాలు ఏవున్నా గాని ఇలా మనం అనే దాని మీద ఎక్కువ జనాలకు అవేర్నెస్ కల్పిస్తా
ఆహ్
అట్లా కల్పించడం వల్ల వాళ్ళక్ గూడా కొంచెం యూస్ అయితయ్ గదా మన చెప్పేదాన్ని బట్టి కొంతమంది ఏమైతదంటే వాళ్ళు చదువుకుంటరు చాలా మంది, కాదండి ఇప్పుడు బిజీ లైఫ్ ఉండడం వల్ల ఎక్కువ పెళ్ళిల్లకే పరిమితం అయితాల్లు. బైటా అవర్ బైటా అ అవగాహాన లేదు. పక్కొలేమైనా పట్టించుకోరు.
అవ్ను పట్టిచుంకుంట లేరు ఇప్పుడేవరంత లేరండి పట్టించుకునేంతా. ఎవరి దాంట్లో వాళ్ళు బిజి అయిపోయారు డైలీ లైఫ్లో.
ఆ ఎనకట జన్రేషన్లనో ఏదన్నా మనకు ఒక మంచి అవకాశం వచ్చి మనం బెనిఫిట్ అయ్యేదుంటే ఇంకోవరి కూడా చెప్పి ఆ బెనిఫిట్ వాళ్ళు కూడా పొందే విధంగా వాళ్ళకు అవర్నెస్ కల్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు అఅలాంటిది ఏం లేదు అసలు వాళ్ళకు వచ్చే బెనిఫిటే వాళ్ళు మర్చిపోతాంల్లు వాళ్ళు కూడా ఆ వెళ్ళి వాళ్ళకు అచ్చే బెనిఫిట్ని వాళ్ళు ఏ యూస్ చేస్కోవడానికి కూడా వాళ్ళు వాళ్ళు చేస్కోలేని పరిస్థితి ఉన్నదిప్పుడు. అంతగానం సెల్లుకే అంకితం అయిపోయారు.
అవును.
అలాంటి టైమ్ల మనం కొంచమంటే ఆ ఎవరైనా కానీ కొంతమంది తెలుసుకొని చేసుకునే వాళ్ళున్నరు. కొంతమంది తెలిసిన చెయ్యని వాళ్ళు ఉన్నరు.
అవును సరిగా మనకి ఎందుకులే ఎంటిదనేసి అంతే.
ఆ ఇగ కొంతమంది నాలెడ్జీ ఉండి కూడా వాళ్ళు టైంకి యూజ్ చేసుకోరు.
అవును
మాకే అన్ని తెలుసు అనే పోకడలో పోతరు కదా.
అవును
ఇగ కొంత మందేమో అది ఎక్కడ చెయ్యాలె, ఎక్కడ ఇయ్యాలె, ఎవరికి ఇయ్యాలె అనేది కూడా పాపం వాళ్ళకు అర్ధం కాదు, అర్ధం కానోళ్ళు ఏం చెయ్యాలే అనేది అందరిని అడిగి పరేశాన్ అయి అలాంటి టైమ్లో వాళ్ళకు మీరిలా ఎళ్ళి ఇట్లా చేసుకోవడం వల్ల మీకు ఇట్లాంటి బెనిఫిట్స్ ఉం దాన్ని ఎలా చేసుకోవాలె అనే పద్ధతి వాళ్ళకు అర్థం చేయించి వాళ్ళకు ఒకవేళ తెలువకపోతే మనం ఎళ్ళి వాళ్ళకు కొంచెం సహకరించి వాళ్ళకు ఆ అది చేసుకునే విధానాన్ని చెప్ ఆ తెలువనొళ్ళకు వెళ్ళి వాళ్ళ ఎంటెళ్ళి వాళ్ళకి చేపిచ్చి వాళ్ళకియ్యడం వల్లా వాళ్ళు లబ్ధి పొందుతరు అనుకోండి. వాళ్ళ లైఫులో జరిగిన వాళ్ళ సన్నివేశాన్ని జీవితాంతం మార్చిపోరు కదండి ఒక హెల్ పైంది పాలానోళ్ళ వల్ల మనం చేసేది ఏం ఉండది కాదంటే వాళ్ళకొక సహాయం అంతే మాట
ఆ అట్లా చేస్తే ఇగ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటరు. ఒకప్పుడు ఫ లాన మనిషి ఇట్ల చేసిండు మనకీ అని.
ఆ అట్ల అట్ల చేయడం నాకు ఇష్టం అంటే ఎట్లా ఇప్పుడు చాలా వరకు ఫీల్డ్ వర్క్లో నేన్ తిరుగుత కదండి. అందులో చాలా వరకు వాళ్ళకు అన్ని విధాలుగా ఉం అది కూడా వాళ్ళు టైముకు తీసుకపోయి అక్కడ ఇచ్చి ఆ బెనిఫిట్ పొందలేనొళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అలాంటి వాళ్ళనెళ్ళి మీరు అన్నీ ఉండి దగ్గర పెట్టుకొని కొండమైన మున్సిపాలిటీలా ఇచ్చి రిసిప్ట్ తీచ్ ఉంటే ఆన్లైన్ అయింది అంటే అదే మనకు అత్తది కదా అట్లా చేయకపోవడం ఎ ఎంత వరకు అది అని అట్లా తీసుకపోయి కూడా వాళ్ళకి చెప్పి చేపిచ్చిన వాళ్ళయి కూడా ఉన్నాయి అని అట్ల అట్ల ఏ అట్ల అట్లాంటివి చేయడం చాలా ఇష్టం మళ్ళీ నేనిప్పుడు చెప్పి వాళ్ళకి చేపియ్యడం వళ్ళ ఇంకొకసారి నేను వాళ్ళ దగ్గరికి ఎల్లినట్టు వాల్లకు యూజ్ అయిందనుకో వాళ్ళా హ్యాపీ చాలా ఉంటాదన్నాటు మనల్ని కూడా వాళ్ళ వాళ్లకి చేసిన చిన్న సయానీకె అబ్బ వీల్లెంత మంచిగా నాకు చేసిండు ఫలానా టైమ్లా అమ్మ మీ వల్ల నాకివాల్ల ఈ సహాయం అందిందని ఒక దేవత లాగా చేతులెత్తి మొ అక్కడ మొక్కుతరు కదా ఆ ఆనందము ఎన్ని వేల ఎన్ని వేల కోట్లిచ్చిన ఆ ఆనందం రాదు అట్లంటరా మరి అవునా ఇప్పుడు అట్లా చేయాలనేది నా ఆశ వేరేతటొల్లక్ గుడ అట్ల జేయల్సొచ్చేది ఉమ్ మీరు మీరేమన్నా జేస్తరా మేడమ్
నేను ఇంకా అలాంటివయితే ఏం లేదండి నే స్టూడెంట్ని కాబట్టి నాకు మొత్తం స్టడీస్ లోనే టైం అయిపోతది ల్యాబ్స్ అని దాన్ని మళ్ళీ మాకు రీసెర్చ్ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట
ఉమ్
కంపెనీస్ కి వెళ్ళాలి మిల్క్ ఫీల్డ్ కి వెళ్ళాలి ఇకా మన అగ్రికల్చర్ ఫీల్డ్ కి వెళ్ళాలి అక్కడ రీసెర్చ్ చేయాలి చూసుకున్నంతా ఓచ్చి రాయాలి రిపోర్ట్ తయారు జేయాలి చాలా ఉంటాయి మాకు ఇలా ల్యాబ్ వర్క్ చేయాలి ఆహ్ ఇగ నాక్ దాంట్లోనే సరిపోతది అన్నమాట నేను గూడా అదే ఏమైనా సోషల్ వర్క్ చేయలనుకున్నా గుడా నాక్ నాకు పెద్దగా ఉండదూ టైము కానీ ఎవరనా ఇట్లా అడుగుతే వెళ్ళగలను నేను వాళ్లతోపాటు
ఫ్యూచర్ బాగున్నది కదాండి ఓకే అండి థ్యాంక్ యు
ఔనండి నేను ఇగ అందుకే ఇప్పుడు స్టూడెంట్ గా ఆహ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆహ్